హలో హలో
హలో ఆ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆ బాగునన్
ఆ హాయ్ బా బావున్నావా ఆ బావున్న బావున్నా బావున్నా హా
అ
సారు ఆ ఆ బాగున్నా బాగున్నా
ఏమ్ లేదు మీరెలా అంటారండి బాగున్నామని
హు
చెప్పండి
ఎట్లా పండగల హడావుల్లీ ఎట్లాంది మీ సైడ్
ఆ ఆ వామ్మో ఇల్లు తోడువడం మనకి ఇంటి తోరణాలకి డెకరేషన్ చేసుకు ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ తెచ్చుకోవడం పెద్దకి
ఆహా అబో పండగలు అంటేనే పెద్ద పని పని అబ్బ
ఉ పా పూలు ఉంటాయి కదా పూలు లేకపోతే తో రణాలు మొత్తం బంతిపూలతో తో ఇల్లంతా డెకరేషన్ చేయాలి ఉంటాయి కదా చాలా
ఆ అ మేము ఒక ఫోర్ డేస్ ముందే మేము ఒక నాలుగు రోజుల ముందు నుంచే పండగల హడావుడి స్టార్ట్ చేసేసాం
ఆ
ఎందుకంటే అదే టైంలో వర్క్స్ కావు, ఆ పండుగ రోజు కొద్ది ప్రశాంతంగా కూర్చోలంటే, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసాం పండుగ పనులు.
అవును ఇంకా ఇప్పుడు ఏ ఏ పని ఎక్కువ చేస్తారు మీరు
మేము ఎక్కువ సంక్రాంతి సం సంక్రాంతి ఒకటి బాగా చేస్తాం రంజాన్ఒకటి బాగా చేస్తాం క్రిస్మస్ ఒకటి బాగా చేస్తాం
ఆ
హు ఎక్కువ అంటే దసరా దసరా కూడా ఆ దసరా ఆ మూడు చేస్తాం అండి దసరా కూడా దసరా ఒకటి దసరాకి నవరాత్రులు జరుగుతాయి కదా
అవును బతుకమ్ లాగా చేస్తారు అదంతా చేస్తారు కదా
స్తారు కదా ఆ నవరాత్రులు ఆ టైం లో ఆఓ ఒక వన్ వీక్ ముందే ఇక పిండి వంటలు చేయడం స్టార్ట్ చేస్తాం
అవునవును జమీ పండకి వెళ్ళి జ చెట్కు తీసుకుంటట్ క
ఆ తీసుకుంటాం జమ్మాకు ఉంటాయి కదా ఆ అక్కడ చిలక జ్యోతి తిషం కూడా చెప్పించుకుంటాం మంచిదాని
ఓకే దీపావళి కూడా బాగాగుత్తా కదా పిల్లల
అవునవును చ మా పిల్లల్ని ఏమో నేను దీపావళికి ఊరు తీసుకెళ్తా మా ఊరికి మా ఊరి తీసుకెళ్ళి అక్కడ అక్కడే చేర్పిస్తాం ఎవ్రీ ఇయర్ అక్కడే చేపి కుంటాం ఆ ఆ చిన్నపిిల్లల్ని మా ఊరు తీసుకు చల్తా
ఆ
ఊరు తీసుకెళ్ళి అక్కడే హు ఇట్లా మా అన్న పిల్లలు ని మా తమ్ముడి పిల్లలు కాని అందరు వస్తారు
టం పూల్స్క వెళ్లడం మంచిగా వ్వడం వెళ్ళడం రావడం ఇ మ తీసుకోవడం చేసుకున్నళ్ళ ఇంటి పక్కన వాళ్ళనికి ఇవ్వడం ఇలానే జరుగుతుంది కదా హలో